హలో బాగున్నారా అండి
హలో
హలో బాగున్నారా
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
హుమ్ బాగున్నామండి
ఎక్కడున్నరు ఏం చేస్తున్నరు
వచ్చినా భోన్ చేస్తున్నా మీరు భోన్ చేసారా
ఆ చేసేసామండి
ఏం తిన్నరు
మాది కాకరకాయ్ ఫ్రై
ఓఫో
బ్లాంక్
అయితే మా ఇంట్లో ఇవాళ పప్పు పప్పు రసం ఆలు కరీ రైస్ అదరగొట్టింది
హ్ భోజనాలకు పిలువలేరు మరి మమ్మల్ని
నెక్స్ట్ టైం ఖచ్చితంగ పిలుస్తా
ప్రతిసారి అదే చెప్తరు
బ్లాంక్ సరే సరే
బ్లాంక్
ప్రిపరేషన్ ఎట్ల చెయాలో తెలుసా
వండి వెడితే తినడం మాత్రమే తెలుసండి నాకు
ఇది ప్రిపరేషన్ చాలా అద్భుతంగా ఉంటది
హుమ్
ప్రేషను పచ్చిమిర్చితో చేస్ తే అదిరిపోద్దంతే
చెప్పండి మరి ఎలానో నేర్చుకుంటా
లే ఆ ఆల్ ఆల్ ఆలూస్ ని చిన్న చిన్నగ కట్ చేకోవాలి పీల్ ఆఫ్ చేయగుడదు పీల్ ఫీల్ ఆఫ్ చేస్తె దాంట్లో ఉండే ప్రోటీన్స్ పొతయ్
హు మ్
మ్ పిల్ ఆఫ్ చేయకుండనే మంచిగా కల్ కడిగేసి ఉప్పుతో ఇంకా వాటిని చిన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొనీ నూనెలో బా వేయించాలి కొంచెం లిట్టిల్ బిట్ నూనె వేసుకొని బా వేయించి అవి కొంచాం మారుతాయన్నమాట దాని కల దాని కలర్ మారిన్ తర్వాత దాని మీద ఉప్పు ఉప్పు వేసుకుంటాం సాల్ట్ వేసుకుంటాం పచ్చిమిర్చి వేసుకుంటాం
ఆ
వేసుకొని బాగా కలిపి కలిపి కలిపిన్ తర్వాత ఇంకా